ఆ
ఆ బాగునమ్మన్ సూపర్ మీరు
అవునా అడి తిన్నారా అండి. అండి
ఆ ఇంకా తిన్లే మేడం తినాలి. మీరు తిన్నారా హలో ఏం కర్రీ ఉమ్ కర్రీ ఏంటి
మెంతికూర
మెంతీ కూర టమాటా నా ఆహ ఉ అ మాది మాది మేడం అది పీట్టల కూర
తెలీదండి.
ఆ హలో ఆ అదే మాది పిట్టలు ఎలా బయటి పోయి ఉండే అటు ఆ పిట్టలు పిట్టలా ఏమంటారు. పిట్టలు కొట్టుకొని వచ్చిన ఇంటికి అదే పిట్టల కూర అయితాంది. అది కంగానే తినేస్తాం. మీరు తింటరా మేడం పిట్టల కూర ఎందుకు మేడం బాగుంటాయి మేడం అవి మ్మ్ తినదా ఇవిదింట్ర ఎంటి పికిల్ తింట్రా
ఆ తిన్నా క్రాబ్స్ తిననండి నేను
బాగుంటాయి మేడం అవి మంచిగుంటయి బయట ఫారెన్ లో బాగా తింటారు అవి ఏ తింటారు మీర మరి చికెన్ చికెన్ చికెన్ తింటరా
మ్మ్ చికెన్ మటన్
మ్మ్ చికెన్ ఏందింటారు మేడం మన చికన్ కో నాటు కోళ్ల అ చీమకోళ్ల
చీమ
ఆ
చీమకు
అర్థం కాలా మేడమ్
చీమ కోళ్లండి
చీమకోళ్ళు అంటే చీమకోళ్ళు ఇప్పుడు మామూలుగా బయర్ కోడి ఈ నాటకోడి జుట్టుకోడి అన్నట్టు చీమకోళ్ళు కూడా ఉంటాయి మ్మ్ మ్మ్
ఆ
అంతా అదన్ తా డాట్స్ డాట్స్ ఉంటాయి చీమలు లెక్క అంత చుక్కలు చుక్కలు ఉంటాయి కోళ్ళకి అట్లా జుట్టుకోనప్పుడు ఆ జుట్టు కోడికి జుట్టు ఎక్కువ ఉంటది పైన అట్ల మ్మ్ అట్ తింటరా
అంట
మటన్ తింటరా మీరు
మ్మ్ తింటానండి
మటన్ ఏంటిది మేడం అది గొర్రె తింటరా లేకపోతే పొట్టేలా లేకపోతే ఏంటిది గొర్రెనా మేకన
మటన్ ఏదైనా తింటాను
మటన్ ఏదైనా తింటారా మీరు మేము అది తినం మేడమ్ గోర్రయితే తినబుద్ధి కాదు మేడం మేకైతే మంచిగుంటది కానీ గొర్రె తినబుద్ది కాదు మ్మ్ గొర్రె అంటే సచ్చిన గొర్రెలు కోత్తరు కదా మేడం ఎట్ల తింటరు మీరు
మాకు తెలిసిన వాళ్ళు మంచిగా కోస్తారండి
హ్మ్మ్
మ్మ్
బీఫ్ తింటరా బీఫ్ గొడ్డు కూర గొడ్డు కూర
చే
ఆ మేడడం అది మంచిగా హైదరాబాద్ లో ఇప్పుడు చికెన్ బిర్యానీ పోతే అదే అదే అంటతారు క మేడం మనకేం తెలిసి వాళ్ళ చికెన్ మటన్ అది అది మటన్ బిర్యానీ అని అడుతారు కదా
లేదండి సారీ నేను హైదరాబాద్ లో మటన్ బిర్యానీ తిననండి
అంతేరా గొర్రే తింటార మ్యామ్ ఎక్కువ గొర్రెలు మటలు గొర్రెలు అవే తింటార
హ
జడుల వంటద ఎంటక
మీరు తింటారా అవన్నీ నన్ను అడుగుతున్నారా
ఆ అను తింటా కాబట్టి చెప్తున్నా కదా మేడ ఈ ఇవన్నీ కరష్ గురించి మాట్లాడదామని మాట్లాడుతున్నాం అట్లా
నేను తిననండి అట్లాంటివన్నీ
టీ తాగ్ టీ టీ తగ్గిర్రా మేడం మార్నింగ్
తగనడి
అంటే పాలు ఎట్లా ప్యాకెట్ పాల
లేదండి మాకు బరే పాలు వస్తాయంకు
బర్రే పాల్దవ తట మేడం
హ
ఆహా మేము ప్యాకెట్ పాలే మేడంమ్ అ ఈ బర్రపాల అంటే అంటే ప్యూర్గాకు వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇంటికి వచ్చి అయిపోతారా
ఆ అవునండి
ఉ బర్రె పాలు తాగుతారు అయితే
అ
మంచి మేడం ఎ బర్రపల్ తాగితే మంచిది చాలా జున్ను తింటారా జున్ను ఆ
అరే నాకు బేబీ పుట్టినప్పుడు
ఆ ఎవరికి
ఆ ప్రయత్నిస్తారు
ఎవ ఎవరు బుట్టిల్లు
బరే
బార్రేనా
మీ భర్రకి దూడబుట్టినప్పుడు వాళ్ళు రచ్చితారంండి
ఏది దూడనా దూడే మీకెందుకు యిత్తరు మేడం
దూడ మాగాల
ఆ
బరే కీ చిన్న దూడపిల్ల పుడతదికాదా హమ్
ఆహా జున్ను తెచ్చిత్తార మరి అట్లా చెప్పండి మీరేం చేసుకుంటారు కుక్కల మేడం